హలో ఆ వచ్చిందా ఏం చేస్తున్నా
ఉన్నాయి తెలుసా టాకుల వన్ ఫిఫ్టీలో అే
ఏంది దాంట్లో మింతాలుటివి బాగుండవు కనీ క్వాలిటీవే బాగుంటయి రేప్ పో బాగుండాలె మితా దాంట్లో అంతా అజ్కీలో చూడ్మీ బాగుంట ఎ మనం చూడాలే గానీ బాగుంటాయి తెలుసా
తెల్లగైపొద్ది అందుకే నకొదు కూడా
నువ్వు అప్పుడప్పుడు వేసుకొని తీసేయాలా
ఒద్దు
హుమ్
ఉమ్
టార్చ్ కావాలంటే అజియోలోనే బాగుంటై ఆవాసమే మంచి ఫ్యాషన్ గా ఉంటాయ్ గదా
చూడు కుంట డబులున్నాయ్
అన్నీ వన్ ఫిఫ్టీ అట్లుంటాయి ఒకసారి నా దాంట్లో ఉండే వాచ్చులు కాదు మే డ్రెస్ మే వాచ్లు కంపెనీ వన్ ఫిఫ్టీ కెందుకొస్తాయి
తాప్పుడు
మే మళ్ళీ టూ ఫిఫ్టీకొచ్చింది ఈ డ్రస్, పెరుగుతా కొంట నారే డబ్బులు లే నువ్విస్తానంటే కొంట మన మనకు అడ్రస్ లేదు అదే బాధ, మన అడ్రస్ లేదు మన అవును చెప్ప ఉండుండు ఏ ఉండుమే పిన్కోడ్ మేసామి ఎహే ఉండుమే ఏమి అంత తుత్తరు నీకు
రీసెంట్ గా
కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నీ నెంబర్ పెట్టేద చెప్ ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ దాంట్ల వాళ్ళక్ తెలిసినంబర ఆ
మ్యానేజ్
నైన్ సిక్స్ జీరో వన్ ఓకే వైష్ణవి
తుమ్మల
మే ఇది దీంన్లోనే లేమే
హనీ
వైసండసాలే పిన్ కోడ్ జెప్పు
ఏదో ఒకటి
ఆ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్నా అనంతపురొ ఏరియా స్ట్రీట్
ధర్మవరం టారమాపడం
బాగున్నావారా
తార్ పీ హెచ్ ఎ ఆదే కేే ఎ ఆర్ ఎ ఎం ఏ పి యు
ఆర్ ఎ ఎమ్మ ఆ బిల్డింగ్ ఆరు ఫ్లోర్ నెంబర్ అట్లేమనా ఉన్నాయా
తారకరామపురం అండి నియర్ మసీదు.
అక్వలాజికా పికప్ య అప్పుడె వచ్చేసిందా.
పీలు
తారకరామాపురమేనా. ఏదో వచ్చేందే యాక్వలాజికాలు . కప్ కంప్లీట్ అనేదొచ్చింటది ఉమ్ లేదు. ఇంగా తొమ్మిద్ నిమిషాలుంది. నువ్వొస్సావ.
అమ్మ .
దో ఒకటుంది అప్పుడ్ లీవుండదు. హ. మె నైట్లొ వస్తుంది మె డ్రస్సు గుర్తుజెయ్ నాక్ బుక్ చేస్త డెలివరీ కానీ అ ఇద్దరికి గద డెలివరి కాని ప్రాడక్ట్స్ కూడా అ సర్లె డెలివరి కానివ్ కూడ నైట్లొ డెలివరౌతాయ్. మూడడ్రస్లకి ట్రై జేస్త హైడ్రాబాడ్ కి ట్రై జేస్తా పుత్తూర్కి ట్రై జేస్తా ఆ సరే పని టావ సరేలె. ఏమేమ్ కావాలో చెప్తే డె మరి కానివ్వె.
. వాషింగ్ మెషిన్ .